యాండి
ఆ వినిపిస్తుందిండి మీకు వినిపిస్తుంది నా వాయిస్
ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నారు
ఆ చాలా బాగున్నాయంండి మీరు ఎలా ఉన్నారు
ఆ నేను కూడా బాగున్నానండి
అ ఇక్కడికి వెళ్ళలేదా అండి
ఎక్కడికి వెళ్ళలేదండి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి
ఉ అంటే మూవీస్ కి ఎక్కడికి వెళ్ళలేదా అండి
ఆ మూవీస్ అంటే నేను ఒక మూవీకి వెళ్ళానండి అప్సెషన్ అని చెప్పేసి ఆ మూవీకి వెళ్ళాను ఆ మూవీ స్టోరీ చెప్తాను చూడండి డి బాగుంటది హర్రర్ ఏమంటే బట్ స్టార్టింగ్ నుంచి అంతేం ఉండదు కానీ లాస్ట్ లో కొంచెం భయం వస్తంది ండి అంటే అన్నీ నాకు ఏమనిపించింద అంటే ఆ మూవీని చూసేటప్పుడు హీరో అవిష్ కోరుకుంటాడ అనమాట ఆ విష్ ఆమెకు జరుగుతుంది దాంట్లో ఒక టూ షేడ్స్ ఆఫ్ టూ షేట్స్ ని చూడగల మా అమ్మాయిలో అంటే ఒకరు కామ్ అండ్ కూల్ అండ్ విత్ లవ్ అండ్ ఇంకొకరు కూడా విత్ లవ్ే బట్ కొంచం హరర్గా బా ఉంటదనమాట ఆమె కొంచెం సైకోయిస్టిక్ గా బిహేవ్ చేయడం అలా ఉంటదన్నమాట తన కోసం కానీ నాకు ఇవాళ ఏమనిపించిందంటే అందరూ దానికి అప్సెషన్ అంటే స్టోరీ అలా అంటే టూ షేట్స్ ఏదో సంథింగ్ విష్ కాదు ఇప్పుడు తన హీరో క ఒక క్యాట్ ఉంటదండి ఆ క్యాట్ అంటే తనకి చాలా చాలా ఇష్టం అనమాట ఆ క్యాట్ కి తనంటే కూడా చాలా ఇష్టం ఆ అందుకు కట సడన్ గా ఒక రోజు చనిపోతుంద అనమాట దానిలో ఉన్న ఆత్మ తన గర్ల్ ఫ్రెండ్ లో ఓ వెళ్ళింటదంటా అండి తనకు ఆ తన గర్ల్ ఫ్రెండ్ లోకి వెళ్ళింటదంట ఎందుకంటే క్యాట్ కి ఓనర్ తన అంటే చాలా ఇష్టం అంట అందుకే మిడ్ నైట్ ట్ నిద్రపోకు అంటే ఆమె లోపల దూరేసింటద అనమాట ఆత్మ మిడ్ నైట్ నిద్రపోకుండా క్యాట్ లాగా బిహేవ్ చేయడం క్యాట్ లాగా కళ్ళు పెట్టుకోవడం క్యాట్ లా వగ తినడం ఆ చేసేటువన్నీ తనను వదిలిపెట్ వెళ్ళకూడదు సేమ్ మనం క్యాట్ ని ఎలాగైతే మనం ంపరింగ్ చేస్తాము అలా తనని చేయమని చెప్పేసి తనని అడుగుతుంది అనమాట అలా అదే అంటా అండి అసలు మూవీ క్లై మూవీ అవుట్ పుట్టంటే అదంట నాకు ఇంతవరకు తెలియలేదు విష అంటే విషది కోరుకుంటాడంట కానీ దాని క్క మెయిన్ అయితే ఆ క్యాట్ యొక్క సోల్ ఆమెలో ఉంటదంట అదంటా అండి తర్వాత ఇంకొకటి కూడా దాని తర్వాత కూడా రిలీజ్ అవుతుందంట అండి డిసెంబర్ లో ఏమో రిలీస్ అవుతుదంట మూవిీ
అంటే హర రకం హర రకం థ్రిల్లర్ మూవీ అంటారు
అన్ని అవునండి దాని తర్వాత అంటే లాస్ట్ క ఏమైతదంటే హీరో చనిపోతాడుండి హీరో చనిపోయిన తర్వాత హీరోయిన్ మాత్రం అలా ఉంటండి తను చనిపోయిన తర్వాత హీరోయిన్ లో ఉ ఆత్ అటు వెళ్ళలిపోతుంది అనమాట హీరోయిన్ షాక్ లో ఉంటంది ఏమైంది అసలు ఏం జరుగుతుంది నా చేతిలో తినేందు చనిపోయాడు అన్నట్టు ఉంటది అనమాట దాని తర్వాత తర్వాత నెక్స్ట్ార్ అనేది మనకి డిసెంబర్ లో రిలీజ్ అవుతుందంట అండి చ్చిత చూాలండి ఏమంటే కొంచెం హర్ గా ఉంటది ఎన్నో కోట్లు వచ్చాయి తెలుసా అంటే ఆ మూవీ క తక్కువ బడ్జెట్ త ఎక్కువ ప్రఫిట్ అండి అసలు
ఓకే ఆ హీరో శనిపోతే ఇ సెకండ్ ఆప్షన్ ఏముంటుందండి అంటే సెకండ్ హాఫ్ తీయాల్సింది ఏముంటుంద్
అదేదో అవెంజర్స్ అడ్వెంచర్స్ గా మరీ నిక్కీ వస్తుది అన్నట్టు పే హీరోయిన్ పేరు నిక్కి వస్తుది అన్నట్టు ఉందండి మరి ఏం జరుగుతుందో చూడాలి మనకి పార్ట్ ఫస్ట్ పార్ట్ స్టార్ట్ నించసలు ఏం జరుగుతుంది ఇక్కడ అర్థం అయిండదింటే ఒక్కటేనండి ఆ మూవీలో తన కోసం ఏమైనా చేస్తది తన కోసం ఏమైనా చేస్తది హీరోయిన్ తనని విడిచిపెట్టదనమాట ఎక్కువ లవ్ చేస్తుదనమాట అన్నట్టు మాకు అర్థమైంది కానీ అది కాదు పిల్లి గురించి ఉందనమాట ఆమెలో పిల్లి
మీకెలా తెలిసిందండి అంటే ఇ నిన్న వెళ్లారన్నారు కదా నిన్నెలారన్నారు కదా ఈరోజు ఎలా తెలిసింది మీకు స్టోరీ
ఓ సోషల్ మీడియా లో చూస్తూ ఉంటాం కదా అందరూ వచ్చి అది కాదు తనలో టూ రెండు ఆత్మ ఉన్నాయి ఆ రెండు ఆత్మలేమి తన షేడ్స్ తనకి ఏదనా మై ప్రాబ్లం ఉంటే అలా అయింది అనుకుంటున్నారు చాలా మంది బట్ అది కాదు అస్ పిల్లి తనలో ఉంటది అందుకే కద తను మిడ్ నైట్ పిల్లి లాగా యాక్ట్ చేస్తది అరుస్తు ఉంది సడన్ గా అది ఇదని మాట్లాడేస్తున్నారు నాకు అప్పుడు అర్థం ఏందంటే ఇది దాని లోపల ఇల్లుంటదా అని
ఓకే అంటే మీరు నిన్న మూవీకి వెళ్ళినా కూడా అంత గమనిచలేదు జస్ట్ సోషల్ మీడియా చూసి స్టోరి అర్థం చేసుకున్నరనమాట
అవునండి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారండి మరి అది ఏంటో అసలు మూవీ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటదండి మా ఫ్రెండ్కి చూపిస్తే అర్థమయితదండి ఒకసారి చూయించాలి చూడమని చెప్తాను తనకి చూడు ఒకసారి అంటే తను అర్థం చేసు
మా ఫ్రెండ్ గుడ ఒక అమ్మాయి ఉందండి చాలా ఇట్లాంటి థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం అమ్మాయికి ఆ అమ్మాయి ఆ మామలుగా నేను కల్సి ఎక్కువ అమ్మాయికి ఎలాంటి మూవీస్ నచ్చుతాయంటే అంటే లవ్ స్టోరీ మూవీస్ నచ్చుతాయి అది పక్కన పెడితే ఇలా థ్రిల్లర్స్ తర్వాత దనా ఏమంటారు ఆ ఆ మీ ఎస్టీ
ఎస్ ఏంటండి మిస్టరీ
హర్రర్ మూవీస్
అవునండి
ఇలాకు చూస్తుదండి ఆ అమ్మాయి చాలా ఇలాంటి నేను ఆ అమ్మాయి నిన్న ఒక డ్రామా చూడమని స్టార్ట్ చేసామా టీచర్స్ అని ఏదో అంటా మనేమంత గుర్తురాదు ఆ మూవీ థ్రిల్లర్ మూవీ నాకు థ్రిల్లర్ మూవీ చూడాలంటే డ్రామాస్ లో అంత ఎక్కువ అనిపిచ్చదు కానీ ఆ అమ్మాయి సజెస్ట్ చేసే ప్రతి ఒక్క మూవీ హిట్ ఉంటది అదే అండి మూవీ అంటే డ్రామాస్
సేమ్ అండి మా ఫ్రెండ్ గూడా అలానే ఉంటదండి అందుకే నేను తనకు చెప్పాను ఈ మూవీ చూడు నువ్వు ఒకసా మరి బాగుంటది ఏమంటే కొంచెం భయం ఏస్తది అని చెప్పేసి చెప్పాను స్టార్టింగ్ అయితే ఏం భయం ఎవ్వలేదండి నాకైతే నాకు లాస్ట్ సీన్స్ లో నాకు భయం వేసిందండి చాలా
భయమేసినప్పుడు ఎట్లండి ఏం చేసారు భయం వేసినప్పుడు
మా ఫ్రెండ్ చేయబట్టుకున్నానండి అప్పుడు థియేటర్ లో గేమ్ చేశానండి
అంటే గట్టిగా అరవడము భయపట్టు
ఆ అంటే అరవలేదు కానీ గట్టిగా చేయబట్టేసుకున్నానుండి ఇంక అంత ఇంకేం చేయలేదు తర్వాత ఇంక వదిలేసాను ఇంకా కామ్గా చైలు చూశానండి నేను
అ
అ ఇంకా ఆ టైమ్ లో ఇంక ఏం చేస్తామండి స్టార్టింగ్ నుంచి అయితే కొంచెం అంటే ఉలికి ఒక త్రీ ఫోర్టీ టైమ్స్ ఉలిక్ పడ్డాను ఆమ్మో ఏంటిది ఏం జరుగుతుంది అ అన్నటు కి పడ్డ తర్వాత అలవాట్టు అయిపోయింది సార్ ఇంక తర్వాత లాస్ట్ లో ఇక భయం అంటే మొత్తం హోల్ థియేటర్ అందరూ ఆ సీన్ కి షాక్ అయ్యారండి అంత సైలెంట్ టు ఉన్న ఆ కార్ లో ఆమె ఆ అది యాక్సిడెంట్ అవ్వడం అది చాలా సడన్ గా అండి అసలు
ఓకే ఇదేతే మీ చెప్పినా సేన్ నేను కూడా సోషల్ మీడియాలో ఈసే నేను సోషల్ మీడియాలో చూసానండి అంటే కారు లో ఒక అమ్మాయితో హీరో మాట్లాడుతుంటే ఒక అమ్మాయి వచ్చి దెబ్బ దెబ్బ తమ ఫీస్ ని ఆ ఒక దానికి కొట్తుంది కదా అండి ఏదైనా
అవునండి ఆ సీన్ కి అది సడన్ గా జరిగిందండి అసలు అంటే ఇప్పుడు కామ్ గా ఉన్న ప్పుడు సడన్ గా ఏదైనా జరిగితే మనము ఉలిక్కి పడ్డం గాని భయపడ్డం గాని జరుగుతుంది కదా అలా జరిగిందండి అ సీన్ ఇంకా చెప్పండి ఆ సీన్ ఎలా ఉంటది ఇంకా థియేటర్ లో చూస్తే
అవునవును నేను కూడా ఇది సోషల్ మీడియాలో చూసానండి ఓ మీరు ఈ మూవీ గురించి మాట్లాడుతున్నారా
హ్మ్ సోషల్ మీడియా అంతా చాలా హైలైట్ అవుతుందండి ఆ మూవీ చాలా హైలైట్ అవుతుందండి ఆ మూవీ
మూవీ నెమ్ ఎ మంన్నారండి
అప్సెషన్ అండి మూవీ నేమ్
అప్సెషన్ అప్సెషన్ అంటే అంటేనే ఒక ఒక ఒకరి మీద ఎక్కువ లవ్ చూపించడం కదా ఐ మీన్ వాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం హా ఎంత చూపించినా హీరోది ఎందుకు చనిపోయిననండి అసలుకి
ఏమో లాస్ట్ లో అతి ప్రేమ తట్టుకోలేక భయపడిపోయాడండి తను ఇప్పుడు ఒక అమ్మాయి అంటే ప్రేమ చూయిించాలి గానీ మరీ సైకోయిస్టిక్ గా బిహేవ్ చేయకూడదు కదండి తను బయ పడిపోయాడుడు విష్ అంటే ఆ మూవీ లో ఒక విష్ కోరుకుంటే జరుగుతుదంటాండి అలా సంథింగ్ ఉందండి హ్మ్ ఇంకా తను తట్టుకోలేడంండి ఇంక అలానే ఉంటే బేరు చేయలేడు ఆ తనే సూసైడ్ చేస్తా
సూసైడ్ చేసుకున్నా
అవునండి తన టాబ్లెట్స్ ఏవో పెట్టుకొని టాబ్లెట్స్ ఏవో వేసుకొని ఆ సూసైడ్ చేసేసుకుంటాడండి ఇంకా
ఓకే
అవునండి కానీ బాగుంటుందండి నేను కూడా మిమ్మల్ని సజెస్ట్ చేస్తున్నాను ఆ మూవీ చూడండి
చూస్తానండి అంటే నేను కూడా ఒక సీన్ చూశాను కానీ బై ేసిందండి ఆ సీన్ చూస్తేనే సో నేను నేను మీకు విషయం తెలుస నేను ఎక్కువ హర్ అంటే నేను చూస్తాను రిల్లర్ మూసి చూస్తాను హరిర్ మూవీ చూస్తాను కానీ నాకు ఫస్ట్ చూడ్డ ఫస్ట్ చూడడానికి భయం వేస్తుంది ఒకసారి చూడడం స్టార్ట్ చేశానా ఓకే అని చెప్పి కంటిన్యూ విస్త
అవునులేండి
అ ఇంకేంటండి ఇచ్చ మీద అయిపోయింది అన్నారు కదా
ఆ తిన అయిపోయిందండి మీరు కూడా చూడండి మూవీ మర్చిపోకండి
ఖచ్చితంగా చూస్తానండి ఏసలకి
ఆ అన్ని అన్ని అండి
మీరు అంత పెద్ద స్టేజ లో అలాంటి సీన్ చూసారంటే అంత రైజ వంటలో
అయ్యో చెప్పాను కదండి మా ఫ్రెండ్ చెయ్యి గట్టిగా పట్టేసుకున్నా ఆ టైమ్ లో భయే చెంది నకు
ఉ సరే అండి మీరు సజెషన్ చేశారు కాట్టి ్యం ఖచ్చితంగా మూవీ చూస్తాను ఓకేనా
అండి ఓకే
ఓకే అండి బాయ్ అండి గుడ్ నైట్
బాయ్ గుడ్ నైట్ నిపు థ్యాంక్ యూ బాయ్ బాయ్